హలో హలో బావున్నారా ఆ బావున్నా నువ్వు బావున్నవా
ఆ హలో
ఏం లేదు ఏం లేదు ఇప్పుడే తిన్నాను.
అవునా అ
ఉమ్ నువ్వు తిన్నావా? ఆ లంచ్ అయ్యింది నీదైందా?
ఆ అన్నం అయిందక్క, ఏం తిన్నరు, ఎమ్ కర్రీ?
మాదా ఈ రోజు బెండకయ్ హలో
అవునా
వినిపిస్తుందా?
ఆ వినిపిస్తా
ఉమ్ సౌండ్ అవుతాంది కదా.
సౌండ్ ఇప్ ఇప్పుడు ఓకేనా అక్క?
ఫ్యాన్ సౌండా, ఆ ఇప్పుడు ఓకే నిన్న వర్షం పడిందా మీ సైడు?
ఆ అవునక్క బడింది నైట్ బడింది ఉమ్
బానే పడి బానే పడిందా?
ఆ అవునక్క పడింది.
ఆ
మీసైడ్ బడింద?
లేదు అసలు వర్షమే ఊటినట్ల లైట్ గా చిడుకులు చినుకులు పడినాయి. అంతే ఇంగ గాలి గాలి ఎక్కువ ఈ గాలికి పవర్ పోతాంది వస్తాంది, పోతాంది వస్తాంది. మాటికి
ఆహ అవునా
ఆ ఆ
ఉమ్
మార్నింగ్ నుంచి అసలు కరెంటే లేదు సరిగ్గా.
అవునా ఓ
ఉమ్ పాప నిద్రపోతాంది ఇబ్బుడే తినింది, తిని పడుకుందామే
అవునా
ఉమ్
ఇంకా ఏం చేస్తున్నారక్క?
ఇంకా ఏం లేదు బు ఖాళీగనే ఉన్నా మీ సైడ్ ఇప్పుడు పంచాయతీ ఎలక్షన్స్ ఉంటాయా, అయిపోయినయా?
ఆ ఎలక్షన్స్ ఆట అయిపోయినయక్క
అయిపోయినా మీ షైడ్
సర్పంచ్ ఇవి ఉంటరు కదా ఆవి అయిపోయినయక్
ఆ అదే ఆ అదే, ఉమ్
ఉమ్ మీ సైడ్ ఇప్పుడా?
ఇప్పుడు జరుగుతే ఆ ఇప్పుడు
అవునా
హు అవును హంచి
అంటే అటు సైడ్ ఎట్లుంటది అక్క అంటే ఏం గుర్తులు కాంగ్రెస్ ఇవే కదా
హ్ ఇవి పంచాయతీ ఎలక్షన్ లో ఏమో బాఅంట వీళ్ళకి సపరేట్ ఉంటాయి అనుకుంటా అంటే వీళ్ళు వీళ్ళకి వీళ్ళు సపరేట్ ఉంటాయి
అవునా
పంచాయతీ అంటే కాంగ్రెస్ అట్లంతా ఏముండదు కదా మామూలుగా ఊళ్ళో వాళ్ళే ఇద్దరు పోటీ చేస్తారు
ఆ అట్లా మరి
అది పార్టీ నేమ్స్ అంటా ఏం ఉండవు అనుకుంటా వాళ్ళకి ఒక గుర్తు పై నుంచే వస్తది వీళ్ళకి గుర్తు వీళ్ళకి గుర్తు అని పైన నుంచే వీళ్ళు కూడా చేసుకునేదేం కాదనుకుంటా హ్మ్
అవునా అదే మా కట్లే ఏం బేట్లే కానీ ఇగ సర్పంచ్ ఆ ఏ అంటే ఏశినక్క సర్పంచ్ ఇవి బెట్ టిలు అంటే ఆ వార్డు వార్డుకి హ్మ్ లీడర్ అట్లా ఉంట్రు కదా
హ్మ్ అట్లా వార్డ్ వార్డ్ కి కూడా ఉంటారు
హ్మ్ అవు అవి మొన్న జరిగినయి అక్క
హ్మ్
హ్మ్
నిన్న మళ్ళీ పవర్ ఉండిందా కరెంట్ వర్షం పడతాంటే
నిన్న పవర్ పవర్ ఉంది అక్కగాని ఇగ ప్చ్ సిగ్నల్ అసలు రాలేదు
హ్మ్
ఆఫ్టర్నూన్ నుంచే సిగ్నల్ అసలు ఆ రాకుండా ఉంది నిన్న
అవునులే
హ్మ్ ఇవాళ కూడా పో పోతుంది ఆత్ ఆ పోతుంది వస్తుంది ఇప్పుడే ఈ స్టేబుల్ గా ఉన్నది ఇగా
హా
హ్మ్
ఇంకా మాకైతే ఈ పవర్ లేకపోతే చానా ఇబ్బంది
హ్మ్ అవునక్క అటు మొత్తం వైఫై కదా
హ్మ్ అవును
హ్మ్
ఈ డే టైమ్ లో భయం అయితది ఎప్పుడు పవర్ పోతుందో ఎప్పుడు ఉంటదో అని
ఆ
అంటే పవర్ సరిగ్గా ఉండది గాలి ఎక్కువ పెడతాంది ఇంగ ఇదొక పవరు సరిగానే ఉండదు ఎప్పుడు పోతందో ఎప్పుడు ఉంటదో అని అంటున్నా హలో వినిపియ్యలేదా
ఆహా
ఆ
గాలి అటు బాగోస్తూ అంతలా లేదు ఒకే వినబడుతుందా అక్క
ఆ వినబడ్తాంది చుం మీరేం చేసుకున్న ఈరోజు
ఇప్పుడు వినబడుతుంది ఓకే ఆ
మీరేం చేశారు వంట ఈరోజు ఉఫ్
ఇటు గాలి అంత ఏమిలేదు కానీ ఆవు
ఉమ్
ఆ ఈరోజు పప్పు
పప్పా ఉ
ఉమ్ దాల్ చెసి
ఆ హలో
పొద్దున్న
ఏదో కట్ కట్ అయితాంది వాస్ వాయిస్ బ్రేక్ అవుతుంది ఈ విన్పియలే సరిగ్గా
వినిపియంది ఇప్పుడు ఇప్పుడు ఓకేనా
నాది అదే ఒకసారి బా ఇప్పుడు ఇప్పుడు ఇప్పుడు వినిపిస్తుంది
వినిపిస్తుంది ఓకే మీది వినిపిస్తుంది నాకు
ఆవు
ఉమ్ పొద్దున్న ఎప్పుడు లేసిలక్క
ఈరోజా ఈరోజు ఫైవ్ థర్టీకే లేసిన మా పాప లేచింది ఆమెతో పాటు లేసిన
ఓ ఏ పాపని అచ్చెయ్యరేన ఇక స్కూల్కి పంపడం
స్కూల్కి
వచ్చే ఇయర్ పంపడం ఇగ
వచ్చే ఇయరంటే జనవరి నుంచి అట్లా పంపుదాం పంపిద్దాం అనుకున్నాం
అవు
ఇంకా నర్సరీనే కదా ఇంకా ఇంకా త ఇంకా ఒక ఫోర్ మంత్స్ అట్లా ఉంటుంది కదా ఫోర్ మంత్స్ నర్సరీ అయిపోతదిలే అని అప్పటి నుంచి పంపిద్దాం అనుకున్నాం
ఓ అవునా
ఉమ్
ఉ
చెప్తాది అప్పుడే బానే బానే అన్ని బాడీ పార్ట్స్ వెజిటేబుల్స్ అన్ని చెప్తాది ఆ బప
చెప్తాదా ఆహా
ఇన్ ఇంట్రెస్ట్ ఉంటే బాగా నేర్చుకుంటుంది లేదంటే నేను చెప్పానుపా అని అన్ పోతాది
ఇగ వాళ్ళకి వుండాలి కదా చదివెంత ఇంట్రెస్ట్ ఉండాలి
ఉమ్మ్
వాళ్ళకి తెలిస్తాది ఇగ పెద్ద ఎరుగుతుంటే ఆ ఆ రాయడం వచ్చా మరి
రాయ్యాలంటేనే ఆమెకు చానా ఇబ్బంది స్లేట్లో ఏమని ఇట్లా రాపిచ్చిన అసలు రాయదు పలకమంటే బా బలుకుతది బా నేర్చుకుంటది
ఓహో
స్కూల్‌కి పోతే నేర్చుకుంటారు వాళ్ళే అంతే ఇంకా మన మాట ఈనారు కదా ఎంతైనా ఉమ్మ్
వాళ్ళే అలవాటైతారు
అవును